హెలో
వినిపిస్తుందా అండి
చెప్పండి ఏం లేదండి మేకు ఫుల్ ఖాళీగ ఉన్నామండి మేము. ఇగా మా బంగ్లా మీదకి ఎక్కి ఈ హైదరాబాద్ చిత్రాలు ఆ సుందరాలు అన్ని లైట్లు చూస్తునానండి ఇగ ఏం జనార్డ్
అవునా అండి, నేను తెల్సా అండి పంది లెక్కది. అంటే మంచిగా తింటున్నాం అనమాట.
ఏమి తింటున్నరండి కొంచెం నాకి ఇస్తరా.
మా స్నేహితురాలు ఇంటికి పొయ్యించినండి రెండ్ రోజులు సెలవలు వచ్చినాయని అతిగా ఇంట్లె ఇంటికానించి ఏదో డబ్బాలో తెచ్చింది తింటనగా అదేమంట్రో నాకు కూడ తెలువదండి.
మాకు గొంచం ఇటు పంపిస్తరా అండి ఎట్లన్నా
ఆ అవునండి మీ యో మీకు పంపియడం ఎందుకండి మా ఇంటికి రండి రోజు చేసి పెడతా రెండు రోజులైనా
నాకు కేమనంటే. ఏమో దయ్యం పట్టిందో ఏమోంది ఊకె ఆకలైతుంది అద్దినబుడైత్ తుంది తిన బుద్ది అయిత ఏం చేయనో అర్థమై లేదు
పైసలు ఉన్నాయి కదా అండి కొనుక్కొని తినొచ్చు కదా మంచిగా.
లేదు పైసల్లేవ్ అస్సలే డబ్.
అయ్యో, అవునా అండి అందుకేన అండి అవునండి మీకు తెలుస జెప్టోలో రెండు నిమిషాలలో ఆర్డర్ వస్తుందంటగా
రెండు నిమిషాలలో అంటే ఐదు ఒక ఐదు నిమిషాలలో వస్తుదండి.
అంటే మా స్నేహితురాలు ఊక అని ఆమె పక్కనే ఉంటదంట స్టోరు రెండు నిమిషాలలో నే నాకు డెలివరీ చేస్తారు అని
ఆ పక్కకి ఉంటే వస్తది మాకు ఐదు ఐదు నిమిషం తలలో వస్తది మా నాకు ఆరు నిమిషల్లో వస్తాది ప్రతిసారి నేను ఊరికే పెట్టుకుంటా పైగ నిన్ననేమో మాకు ఇగ కొంచెం బాగ పైసలు చూపించిందన్ని దణ్ణం పెట్టుకోలేను. ఇది ఊక అదే అలవాటు అయితుంది ఊకే ఐస్ క్రీమ్లు అవి దిన బుద్ధి అయితునయండి నాకు ఏం దయ్యం పట్టిందో ఏమో.
అవునండి మేము తెలుసానే మేమ్ నిన్న ప బర్గర్ తిన్నాం మస్తుంది తెలుసంద్ అసలు చుత్తినే అసలు మస్తు అనిపించింది
అబ్బా చెప్పకండి ప్లీజ్. నాకు మళ్ళీ ఆకలైతది నాకి ఇడ చికెన్ మటన్ అన్న పెట్టరు.
అయ్యో అండి నీకు మీకు నిన్న సన్ ఆదివారం పెట్టలేరా మరి
ఆదివారం బేడతారుగాని నేను తిననండి నేను ఆదివారం తినట్లేదండి మానేషన
ఎందుకండి ఏ దేవుడు
ఆ అ ఈడ భీమన్నా దేవుడు
వేముల త్ వేముల దేవుడ
భీమన్నా
భీమన్న దేవుడా? మాకు అసలు ఆ దేవుడు అంటే ఏంటిదో కూడా తెలువదండి మేము
ఇక మా సైడ్ ఉంటదండి, ఇక దానికోసం అని మానేసిన అండి ఏం చేయాలి.
తరకు వేరు అయింది భీమన్న దేవుడికి అట్లా జాతర ఉంటందా వాటికి
ఆవ్ జాతర ఉంటది కాని నేను ఎప్పుడు పోలేను అది వేర ఊర్లో ఉంటది
అవునా మరి మీరు గింతగనం మొక్కుతారు మరి జాతరకూ కూడా పోవాలి కదండి ఇప్పడు వరకు ఎందుకు పోలేరు మీరు
అది అంటే అప్ ఇప్పటికి నాకు తెలియదండి అది నేను మొన్న మొన్ననే ఇక మొదలు పెట్టినా ఇక అందుకే అండి
అవునా అంత పవర్ఫుల్లా అండి
అవును పవర్ఫుల్లే అండి
నేను కూడా మొక్కుతాండి ఇప్పటి నుంచి మంచిగా ఉద్యోగం రావాలనియనా
నేను కూడా దానికోసమే మానేసిన అండి
ఎందుకంటే ఆమెకు వస్తే నాకు పైసలు ఇస్తానం అన్నది
అవునా అబ్బా బానే అంచిగన ఎత్తున్నారు కదండి
నిజమండి మా స్నేహితురాలు అదైతే మొదటి జీవితం నాగే ఇత్త అంటా అది మరి నేనేమో వద్దులే నాకు ఇయకు
అహాగండి మా స్నేహితురాలకయితే ఇప్పుడు ఏడో తారీఖు వస్తదంటాండి జీవతము ఆమె మరి ఏమన్నా దినిపిత్
అంటే మీ స్నేహతురాలు మా స్నేహితురాాలకి చూసారా ఎంత తేడా ఉంది మా స్నేహితురాళకి చాలా మంచిది మీ స్నేహితురాలు కంటే
ఆ మీ స్నేహితురాలు మంచిది కావచ్చు కాని మా స్నేహతురాలు ఇంకా మంచిది ఆమె ఇప్పుడు నాకు తిన్న బుది ఏ చిక్ చికెన్ పులావులన్నీ తినిపిస్తా అన్నండి
అవునా అండి ఇది ఇది ఎక్కడో నిజమేనా నిజమేన కాదో తెలియదు కాగాని మీరు అంటుంటే అ ఊహ ఎంత బాగుందో మీరు తిన్నట్టు ఉహించుకుంటున్న నేను
తినిపి తినిపిస్తారండి నేను అల అలా రక్తం దాగుతా తినిపిచేదాకా
అవునా అండి అయితే మా స్నేహితురాలేమో నిజంగానే ఆమె ఏం జీతం తాండ గాని నేనే ఊహించుకుంటున్నలా
అవునా ఊహంచుకోండి మీరు అట్లనే ట్నే నాదన్న కొంచెం నిజమయటట్టుంది కానీ మీది నిజమవుత అని నేనైతే నమ్మకం లేదు
ఎందుకండి అంత పెద్ద మాట అన్నారు
ఆమె నీకు జీతం మొత్తం ఇత్తదంటే ఎట్లా నమ్ముతున్నారండి
అవునులేండి అది కూడా కరెక్ట్ ఎందుకంటే నెల మొత్తం కష్టపడేది ఆమె ఒక రోజు తిను అంటే నాక్ ఏమన్నా ఇస్తారా ఏమన్నా ఎవడైనా ఈయడ్ నేనైనా కూడా మా నాన్నకే ఇయ్యానండి మీరు నాకు ఎట్లా నేను మా స్నేహితురాలు ఎట్ల ఇస్తుంది అను కోవాలి నేను
అవును అదే అండి ఎట్లీస్ట్ మా స్నేహితురాలయినా లాస్ట్ క అయితే నాకు కొంచెం బిర్యానీలు తినబెడుతుందండి మంచిది ఆమె మీరు కూడా తిన ఆమె తినబెట్ ట్టాలని కోరుకోండి
ఆ రేపటి నుంచి గుడికి పోయి మొక్కుతలేండి మీకు బిర్యానీ మీ స్నేహితురాలు కొనియ్యాలి రోజు ఒకటి ఈమె మంచిగా ఇంకొక ఇరవై కిలోలు పెరుగుతారండీ మీరు అట్లా బిర్యానీలు రోజు
అబ్బాఏం కాదండి అందరూ నేను బాగా సన్నగైన బక్కగైన అంటున్నారండి నాకు ఇంకా నేను కిలోలు పెరుగకున్న చూడ్డానికి కొంచెం లావు కావాలండి
అవునా అండి అయితే నీకు మీకు తెలుసా అండి నేను ఒక నేను ఒక అంటే యోగా చెయ్యను వా వాకింగ్ మాత్రం చేస్తా ఐదు కిలోలు తగ్గి గిన అండి నెల రోజులల్లనే
అవునా ఇప్పుడు ఇంకా సన్నగా అయ్యరా అండి
ఇంకా సన్నగా ఏం కాలేదండి నేను ఉన్న దానికంటే కొంచెం చిన్నగా అంటే బక్కగా అయినా అన్నమాట
మరి అట్లనే ఇంకొక నాలుగైదు కిలోలు తగ్గండి మంచి కనిపిస్తారండి అప్పుడు మీరు
అవునండి ఇప్పటి నుంచి నేను అదే ప్రయత్నంలనే ఉన్నా ఇగా నాకు ఉద్యోగం వచ్చే వరకి నేను మంచిగా అనిపియాలి కదండీ ఇంకా ఆ బ్యూటీ పార్లర్ల నా ఫేషియల్ ఛీ నా ఫేస్ ని మార్చేద్దాం అనుకుంటున్నానండి మీరేమంటారు మీ నిర్ణయం ఏంటిదండి
అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు పోయి మీరు వచ్చి
లే అంటే మంతా మేమంటారు మంచి నీటిగా హీరోయిన్ లాగా రెడీ అయిదాం అనుకుంటున్నా
ఆ అంటే మంచి దాంట్లో చూయించుకోండి ఒకవాళ్లు ఉంటారు కదండి స్కిన్ అంటే మన చర్మ డాక్టర్ను
ఆ అవునండి డాక్టర్లు కాదండి బ్యూటీ పార్లర్ అండి
ఇంకా పార్లర్ వాళ్ళు ఏం చేయరండి డాక్టర్ల దగ్గరకి పోతేనే మంచిగా అయితది
వస్తారు కదా అండి ఇట్లా తెల్లగా కావలంటే తెల్లగా
ఆ ఎందుకండి మన ఫంక్షన్స్ పెళ్లిళ్లు ఉన్నాయ మీయి
ఆ కాదండి మా అక్కయ్య మా మా స్నేహితురాలు పెళ్ళి ఉందండి ఆమె పెళ్ళికి నేను మంచిగా రెడీ కావాలని
ఆమె పెళ్లి ఇప్పుడుందని మీకు చెప్పిందా అండి అసలు
అంటే ఆమెకి కుదరలే అండి ఇంకా ఆమెకి కుదరకపోయినా నేను ఉందని నేనే ఊహించుకుంటున్నా అండి
మీరు అట్లే అన్ని ఊహలల్లనే బ్రతు ఆమె మీకు జీతం ఇస్తది ఆమె పెళ్లి వేసుకుంటంది
నాకు తెల్సా అండి బ బంగారం ఇప్పిస్తా అన్నది డ్రెస్సులు ఇప్పిస్తా అన్నది మా అందరికి మా స్నేహి హితురాళ్ళం ఐదుగురము ఐదుగురికి బట్టలు సేమ్ కొనుక్కు సేమ్ బట్టలు కొనిపిస్ అన్నదండి బ్బా మేమైతే ఆమెకి సే లేదు లేదండి అంటే ఇట్లా మేమందరం ఒక స్నేహితులం ప్రాణ మిత్రురాలము అని
ప్రాణమిత్రురాలంటే వేరే వేరే దేశంలా పోలేరా అందరు ఈన్నే మునిగిరా
అందరూ మా దాంట్లో ఎట్లా తెలుసా వేరే దేశం
అవును ఆ మీకు ఇంకొకటి చెప్పాలి మీకు ఒక స్నాప్ వచ్చిందా అండి నాకు ఒక స్నాప్ వచ్చింది ఒక మా మిత్రుడు మా మిత్రుడు వేరే దేశం నుండి వచ్చిండు
ఎవరండీ అంతగనం ఏం తెచ్చిండు ఏమైనా తెచ్చిండా మీకోసం
మాకు ఏం తేలేడండి అంటే నేను ఆ మీరు వచ్చిన్రా అని నేన్ మెసేజ్ చేస్తే వచ్చినా అన్నాడు కానీద్దాం తర్వాత ఒక మెసేజ్ చేసిండు మీరు ఈ హైదరాబాద్లు ఉంటే చెప్పండి నేను చాక్లెట్లు పంపిస్తా అని అన్నాడు మళ్ళా ఆగండి ఆగండి ఆశ ఆగునీ ఆశదో షప్పడం కూడా అది మళ్ళా వెంటనే అది డిలీట్ చేసిండు నేను చూసినా కానీ అప్పటికి
అయ్యో అవునండి నేనైతే ఈ రోజు నేను కూడా మా స్నేహితుడికి ఒక మెసేజ్ చెస్తా అండి ఒకవేళ ఆయన కూడా దేశం నుంచి వస్తే నాకు కూడా చాక్లెట్లు పంపిస్తడు కద అండి
నీకెవరున్నారు తె నాకు మాకు తెలియకుండా చెప్పండి
అంటే మీకు తెలిసిన వాళ్ళు మాకు తెలివరా అండి మాకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటరు మాకు చిన్నపాటి స్నేహితుడు ఉన్నడులేండి వేరే యుఎస్ఏ లోనో ఏమో ఉంటాడు
చిన్నపాటు
మా బీటెక్ ఫ్రెండ్ అండి మా బీటెక్ లో ఒక క్లాస్ మేట్ ఉంటడండి ఇప్పటికి కూడా
ఫ్రెండ్స్ ఎవ్వరు కాదండి కాదక్కడ
ఆ కాదా అండి మీకు
కడ్డి స ఇంకా చూడండి మీరు స్నాప్ ఓపెన్ చేసి ఒకసారి
మాకు స్నాప్ల ఎవ్వరులేరండి. నేను అసలు స్నాప్ ని వాడనండి చిన్ నిబ్ చిన్నపాటి నిబ్బి అండి
పుట్టిండంటే అతను నాతోనే మా ప్రాజెక్ట్ లో పనిజేసిండండి ఇంకొక అతను
అవునా
అతని దగ్గరికి ఇతను వచ్చినట్టున్నడండి వాళ్ళిద్దరి ఇప్పుడు బిర్యానీ తినుకుంట మళ్ళొకటి పెట్టిర్రు
అసలు తెలివదండి మీ ప్రాజెక్ట్ లో ఎవరు ఉన్నారో మీ ఏమంటారు మీ టీమ్ మెంబర్స్ అవన్నీ నక్ తెల్వదఅండి మీ చిన్ అంటే కాలేజీ స్నేహితుడు స్నేహితుడు అలాంటి వాళ్ళు
అయ్యుం నేన్ మళ్ళీ నీకు పరిచయం చేస్తా వాళ్ళందరు
ఆ పర్ ఈసర్ కలిసినప్పుడు మాత్రం పరిచయం చేయండి వాళ్ళని
పరిచయం జేతనండి కనీ మీరు మళ్ళీ ఏమని అడుగుతరు నేను కూడా నాకు ఒక గిఫ్ట్ తెచ్చిండ్రా అని అడుగుదాం అనుకున్నాగాని మళ్ళీ ఆయన రియల్ గానే తె చ్చిపెడతడండి అదే భయం
అవునండి నిజంగానే బంగారం తే అంటే బంగారంగొని పెట్టే రకమే ఉన్నారండి మీ ఫ్రెండ్స్ అందరు
ముందు మా ఇంకొక స్నేహితురాలు కూడా ఫోన్ చేసినండి ఆమెతోనన్న ఇదే మాట అవును మళ్ళైనా నువ్వు ఆడుగంగగా పట్టుకచ్చి ముందర పెట్టిన పెడతాడు అని అన్నది
అయితే అడుగోద్దా అండి మరట్లని
అయినా అడుగుత మెల్లగెలు కలిగా కన్నయ
ఆ మరి అడగాలి కదండి మరి ఇప్పు తెలుసా మా మా స్నేహితురాలైతే రెండు ఒక పర్ఫ్యూమ్ తెచ్చింది ఇంకొక ఆమే అయితే గో చైన్లు తెచ్చిందండి మస్తు ఉన్నాయి ఇంకా నేనైతే రెండు గొలుసులు ఎసుకొనే ఎసుకోలే మా మా ఇంట్ ట్టరు ఫ్రెండ్ అండి
దండి పో
ఆ ఆమె దెచ్చిందండి అసలు చాలా బాగుంది అసలు మొన్న ఒక మా మా స్నేహితురాలు వచ్చింది వండర్లా కూడా పోయినాం మేమైతే ఇంకా
అవునా కాదు చేన్లో ఒకసారి నాకు మీరు ఫోటో పంపు తరండి మా నంబర్ వపెడతా నాకూ
సరే మళ్ళ వేసుకునేటప్పుడు ఫోటోస్ పెడతాలేండి
బాగున్నాయా
చాలా బాగున్నాయ్ మస్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి అసలు
కలర్ పోతలేదా
పోవండి ఎందుకంటే అవి మంచిగా వేరే దేశంలోయి కదా అందుకే మంచిగున్నయ్
అవునా సరే అండి మరి
ఆ సరే అండి మా నాన్నగారు ఫోన్ చేస్తున్నారు ఉంటాను
హుమ్